హలో
బాగునరండి
బాగునరండి
బాగున్నాము అండి మీరు
ఆ మిం కూడా బానే ఉన్నాం
తినరాండి
ఆ తిన్న
ఏం చేస్తున్నారండి
అ
ఎ ఎట్లా చేసిన్లు చెప్పండి కొంచెం
హలో
ఏమైందండి ఏమో సౌండ్స్ వస్తున్నాయా అండి
ఏం కాలేదండి చెప్పండి
తిన్నారా అండి మీరు
అండి
బుడంకాయ కూరా అండి మీది
అవునండి ఆ
బడంగే కూరా అండ మీేది
అవునండి ఇప్పుడు అంతే
బుడంకాయ కూర ఎలా ఉంట తరత చాండడి
ఆ తెలుసా
చెప్పండి
యస్త మ ా పోయాలండి సశ
ఆ కో క
ఆ ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని నూనె పోసి ఉల్లిగడ్డలు పచ్చినిరకాయలు ఉండకాయలు వేసి కలపెట్టి ఇక కూరలో సంబంధించినవన్నీ వేస్తే అయిపోతుందంీ
అవునా పెరుగు తండాా అండి మీరు
ఓ ఫుల్ ఫుల్ కాడి
అవునా పెరుగు బాగుంటుంది కదాండి
అవునండి మేము కొనుక్కొచ్చుకుంటాం అండి మా అబ్బాలు బర పేరు కాదు
అవునా బర్రతో బర బరలేదా అండి మీకు
లేదండి కొనాలండి
కొనుక్కోండి అడి బర్ర పెరిగి తంటేనే హెల్దీ బయట పెరుగా అన్ని కెమికల్స్ కాస్తుాయి ఏ సంథంగ్ ఏద క య మనం యని తిన్న మనకి మనకే రోగాలు వస్తాయి
అవునండి కంద అ
మీ అమ్మగారు ఏం చేస్తున్నారు ని అందరు బాగున్నారా అండి
ండి మీ మమ్మీ వాదండి
మా అమ్మ వాళ్ళు కూడా అందరు బాగున్నారండి
అవునండి మా వాళ్ళు ట ట్రిప్ పోతాను ట్రిప్ తూవదానికి ప్లాన్ వేస్తున్నా అండి
అవునా ఎక్కడికండి ఏ ట్రిప్పు అన్నారమా
ఆ
బాగుంటుందండి అక్కడ దేవత
ఆ బాగుంటుందండి అది ము క్రీమ్దం బాగానేంటందండి
అవునా అండి మీరు వెళ్ళారు ఎప్పుడైనా
ఆ వెళ్ళామండి మీరు వెళ్ళలేదండి
నేను ఒకసారి వెళ్ళామండి కానీ అమ్మాయిలు నేను లోపలి పంపారు కదండి
ఆహా లోపల్ బాంబర్ బయటనే ఉండాలండి
ఆ యాకక్షన్న దేవుడుంట
ఆ అదే అదే అండి
అ
అక్కడ కండూడి వ అక్కడ జెండా అయితే కందూరు చేస్తారండి
అవునండి నేను
అక్కడ మరిగిన ముద్దని ఉంటాయండి దేవుడివి మస్తు ఉంటాయండి
అవునా మీరు తిన్నారా
ఆ తిన్నాం గోధుమ పిండితో చేస్తారంండి గోధుమ పిండి బెల్లం వేసిస్తా స
అవునా బాగుంటాయి అండి
బాగుంటాయండి
అవునా
ఆహా మ ఇంటెస్ చె
విన్్రా అండి
ఈనవండి
ఆ నేను పాటలు బాగా వింటానండి
అవునండి ఏ సాంగ్ ఇష్టమ అండి మీకు
పాటలే బాగా ఇష్టం అండి దేవుని పాటలే వింటాను చాలా వరకు అయితే
అవునండి ఇప్పుడు కొత్త మూవీస్ కూడా వస్తున్నాయంండి ఏదో మూవీ వచ్చిందండి బానే ఉండేది ఆ ధనుష్దండి అద ఏదో ఒకంటది కారా ఏదో ఏదో మూవీ ఉంటుదండి
ఆ విన్నానండి నేను కూడా ఆ మూవీ మీరు ఏమూ ఏమేమి మూవీస్ చూస్తారంండి ఏం మూవీ అంటే మీకు ఇష్టం
నాకాండి
హామ్
కృష్ణ గారి వీరప్రేమ కథ మూవీ ఇష్టం అండి నాకు మీక ఏ మూవీ వ ఇష్ట ఆ చూసని మీకు ఇష్టటఅన్ ఏ మూవీ ఇష్టాం మీకు
నాకు అయితే చాలా ఉన్నాయియండి పర్టికులర్ గా నాకు ఇప్పుడైతే ప్రజెంట్ గుర్తుొస్త లేవు కానీ అన్ని మూవీస్ చాలానే ఇష్టం
నా డ్యూ డ్యూము వచ్చిందండి డ్యూడు
ఆ డ్యూడ్ మూవీ నేను చూసినా అండి ఫోన్ లో చూసినా కానీ సినిమాలో టీవీలో చూడలేదు
వాడు హీరో అయితే మస్తు ఏ ఏడతానండి హీరోయిన్ కోసం
అవునా అండి బగుంట న మసి కూరు
టూన్దండి
అవునవు
హలో అండి వినబడట్లేదండి మీ వాయసు ఉ
మీ దగ్గర నుండి సౌండ్స్ వస్తున్నాయండి మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నా్
ఇప్పుడు రవాలే అండి
అవునా
హం ఇంకాఅండీ
హలో
వర్షం పడుతుందా అండి మీ కాడ
అసలు వర్షం లేదండి నైట్ అయితే గాల్ దుమారం వస్తే మధ్యాహ్నం అయితే ఎండ సోక్క కొడుతుంది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కేే స్టార్ట్ అవుతుందండి ఈ ఎండ అయితే ఎండా అసల్ క శిక్షషణనే బఓట్లే చలికి ఆయండ మళ్ నై పని కు టై గాలి వస్తుేది మస్తు మాసుస్తే మళ్ళా పోతే గాలి మళ్ళ పండుకున్నాక మళ్ళీ ఊడక వస్త సరే బయట వనుకుంటున్నామ అండి మీరు మీరు కూడా బయటనే వనుకుంటున్నారా అవునండి ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇ జూన్ ఎయిట్ నుండి సంథంగ్ ఏదో అంట కదా మృగ శీరా సంథింగ్ అట అది అయిపోయాక వానల్ట్ ట్టేదండడిగా
మీకు చికెన్ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా చేపల అంటే ఇష్టండి
నాకు ఎక్స్ అంటే మండి కోడ్లు అంటే చాలా ఇష్టం
అవునా ఇదేక రండి మరి దాన్ని తిన రండి మరి మీరు చికెన్ మటన్ ఫిష్
అన్ని తింటాం కానీ నాకు ఎక్కువ ఎ కోడిగుడ్లు అంటే చాలా ఇష్టం అండి
కోడు కూడ్లా లోపడుత తినొద్దంటారుగా అండి
ఆ
కొడుగుడ్డు లోపడిది నీల
లేదండి దాంట్లో కూడా వైపు విటమిన్స్ ఉంటాయంండి అది కూడా తినొచ్చు అన్నిీ ఫేయకండి అవన్నీ నమ్మద్దు తినాలండి నీలం దనా పైన ఎగ్ బైట్ కూడా తినాలి
అవునడి
తింటా రాణి ఫుల్ బాలా మడి ఫుల్ ప్రోటీన్స్ ఉంటాయి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయంండి ఎగ్గు లో తినాల అది రోజు జకు
బయల్ దగ్గుతుంట్రా మీరు లేకపోతే
ే ఇష్టంమండి ఫ్రై అయితే కొంచెం ఆయిల్ పోయాలి కదా ఆయిల్ అన్ని హెల్దీగాటి తీసుకో మేము మార్నింగ్ ఇ
మీ కోడి నా అండి
కాదండి కొనుక్కొచ్చుకుంటా మాకు కోళ్లు పెట్టట్లేవండి
అవునాండి పంజులు పెంచుతారా అండి మీరు పెంచుతారా
ఆ పెంచుకుంటామ అండి ఇప్పటికైతే అన్నిీ చచ్చిపోయినాయి అప్పుడు ఒకసారి రోగం వచ్చినాయి అన్నారు కదాండి అప్పుడు అన్నిీ చచ్చిపోయినాయి ఇప్పుడు ఇక కొన్ని ఉన్నాయండి నాలుగునట్టున్నాయి ఒకటి కోడిపుంచు చిన్న చిన్న పెట్టలు ఆ పెట్ట కోడి పిల్లని చేసి ఆ కో పిల్లని నచిపో ఒక పల్ని ఇంకా మూడు నాలుగు పెట్టెలు న అంతే ఎక్కువ లే ఇవ్వండి అన్నిీ చచ్చిపోయినాయి మీరు కోల్ళ వెంచ కుంట్రాం
పెంచుకోమండి మేము కుక్కలని కోరిని పెంచుకోము
ఎందుకండి అవి కూడా ఆ జీవులే కదండి పెంచుకుంటే మంచిదే కదంీ
ఇక మా వాళ్ళకి నచ్చదండి ఇక నాకు పెంచుకోవాలిన్నా కూడా మా వాళ్ళు వద్దంటారు ఇక
అవునా అండి కుక్క ఉంటే మీరు ఏదైనా పోయినా కూడా మీ ఇల్లుని కాపాడుతుంది అలాగే కోడి కోడులుని అనుకో మీకు ఏదైనా పండుగ వచ్చిందంటే ఒకటి వేసుడే వేసు మళ్ళీ దేవుని దగ్గర పోసి కోసుకొచ్చుకొని తినుడే
అంతే అండి
అవునండి ఎక్కడన అవ్వాలండి ఇప్పుడు నేను ఇది ఓకే బెండకాయ ఫ్రై తింటారండి మీరు
తినమండి
ఎందుకు
అసలు బెండకాయ అంటనే నచ్చదండి నాకు
ఎందుకండి
ఏమో అండిగ నచ్చదు నా చిన్నప్పటి నుంచి అలవాటు లేదు బండి అ ఇంటిగా నచ్చదు
మా మమ్మీ బెండకాయ ఫ్రై మస్తు చేస్తందిండి నైట్ బెండకాయ ఫ్రై ఆ కొన్ని పల్లీలు వేసి చేసింది మస్తు చేసిందిండి ఇప్పటి వరకు ఉంది అది తింటనే ఉన్నామండి మా తమ్ముడు అయితే వేస్ట్ చేస్తున్నారు తెలుసా తినట్లేడ తినట్లేడు మొత్తం అవునండి అసలు వేసి ఎత్తాను కూర మొత్తం వేసి వసి ఎస్తాడు
మీరు తింటారు కండి బానే
ఆ నేనైతే తినుడా అండి అస్సలు పద్దిగా మధ్యాహ్నం సాయంత్రం బెండకాయ ఫ్రైయే బెండకాయ ఫ్రై బాగా చేసిందండి బెండకాయ ఫ్రై
ఎలా చేశారు చెప్పొచ్చు కాండి కొంచెం
ఆ ఫస్ట్ బెండకాయాలని తీసుకొని మంచి కడుక్కవాలి ఫ్రెష్ గా కడుకొని మంచి చి చి చి చిన్న కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక ప్యాన్ పెనం పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు వేసుకున్నాక ఈ బెండకాయని బాగా వేపుకోవాలి ఇప్పుడే ఉప్పుకారం అయ్య బాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌనిష్ షేడ్ లో గోల్డెన్ కలర్ లో వచ్చినాక ఉప్పు కారం సంథింగ్ ఏమైన్నా ఇంగ్రీడియంట్స్ ఉంటే యాడ్ చేసుకోవాలండి కావల్సిన పదార్థాలుంటే యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఉంటే అది రెడీ అయిపోతుంది అంటే సూపర్ ఉంటుంది అండి మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అందులో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు నాకు పల్లీ వేస్తే ఇష్టం ఉండదు కాని మా మమ్మీ నైట్ పల్లీ చేసింది ఇంకా ఇం ఏం చేయాలి తినక తప్పదు కాబట్టి తిన్నామండి ఇంకా
అవునండి సంపి రండిగా తిని తిని
ఆ మంచిగా తినేసినామండి ఇంకా మిగిలిందండి మీరు మీరు వస్త మీకు పార్సల్ చేయాలంటే ఆ పార్సల్ చేస్తామండి
ఆ చేయడిండి
అండి ఇంకేమన్నా కావాలా అండి పాస చేసి పంపిస్త
ఆహా ఏం వదులే అండి
అవునా సరేమ అండి మరి ఉంటాము ఓకే అండి బాయ్ అండి